నాకు ఎత్తి కదా మరి కాల్ ఎందుకు కట్టఇంది
నువ్ ఎత్తినవా
హా
జోకా ఓ అదై అదే కట్టయిది నేనే ఏం ముట్టుకోలే దన్ని అయితే
ఎత్తిన లిఫ్ట్ చేసి నా కట్ ట్టయింది అయిపోత పోయింది అని మళ్ళీ చేసిన నీకు
ఇప్పుడు నీది ఒకటి పొయ్యిందిగా
ఆ
పోతే పోయిందాని చేత్తానవేందే ఎన్నిన్ని ఎన్నిట్ల
తలకాయ్ నొస్తాంది ఫోన్స్ మాట్లాడి మాట్లాడి అరే మధ్యల మధ్యలనే కట్ ఐతాన్నై సడ్మిట్ ఐతలేవు పాడైతలేవు ఫోన్లు పోతలే పోతలేవు ఏందీ లొల్లి అని నాకు తలకాయ్ నొత్తాంది పోయే మి ఇంటికి పోదాం ఆగు కొంచెమైతె పోవుడే
అక్క నువ్వ ఏం స్కూల్ లక్కనే అనిపిత్తాంది కదా అది నీ డ్యూటీ స్కూల్ లెక్కనే అనిపిత్తాందిగా
సార్ బా అడుగు పర్మిషను ఊక వా
ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు నిజం అక్క నాకే అదనిపిత్తాంది మనమ్మని అడిగినా చెయ్యదు
ఆ వీడు ఈడ మనిషి దండం మీకు జోగు చెప్తుది ఇక్కడ మన్ ఇది విగ్రహం ఉంటది కదా దండం పెట్టి ఆ దానికి వీడు దండం పెడతాన్నాడు మళ్ళా ఓకే ఈడ ఆఫీస్ ముందు ఉన్నది ఈడ ఇది వాడతాం అనబడుతాండు దాని బై నాకు ఇంతకు ముందుకు యాభ రూపాయలు పెట్ చిప్స్ బిస్కెట్ ప్యాకెట్ అన్ని కొనిచ్చిన తిన్నాడు ఒక యాపిల్ పమోగ్రానేట్ అ టు తన్నడు అన్నం తినడు ఆత్మ దా డే ఉన్నడు పాలు
మరి ఎందుకు నీ దగ్గరనే ఉంచుకోరాదే
పోయేలా అత్తమోల్లు చూసి
ఎన్ నీ ఒకటి ఒకటి చూడక్క నువ్వు పెంచేది నువ్వు సంపాదించేది వాని కోసమే కదా వాడు మంచిగుండాలనే కదా వాడు ఏం తింటలేడు మొత్తం బక్కగా అయిపోయిండు అసలు ఎన్నిసార్లు ఏడ్చండో వాడు అత్తమ్మ ఊక చెప్పుడే నైట్ అయితే ఎడుత్తాండు నైటైతే అప్పుడు చెప్పింది నైట్ అయితే ఎడుతాన్రా నైట్ కాంగనే అమ్మ గుర్త ఆడతాడు ఆడతాడు ఎడు త్తాడ్రా అన్నన్నది
అదే సార్ నడుగుత మరి ఏమంటాడో అడిగి పర్మిషన్ తీసుకుంటాం. మరి ఒకవేళ ఆ తీసుకని రా అనింటే తీసుకొస్తాం మూడు నెల కదా రిజై న్ పెట్ న్నావ్ గా రాత్రి ఎనాన్న ఉన్న మండి చూసుకుంట అట్లా చూసుకని అట్లే స్కూల్
నిజంగాక్క స్కూల్ లో చెప్పొచ్చుగానే నువ్వు డిగ్రీ చేసినావు మంచిగా ఈ వర్క్ల కోసం తిరుగుతాన్నవ్
స్కూలెత్త నేనో స్కూల్ అయిపోతది నాకు ఐదు వేలో ఆరు వేలో ఇత్తరు ఆ ఐదు ఆరు వేలు ఇత్తరు అయ్యే ఇత్తరు మరి స్కూల్ లో చెప్తే ఈయరు ఆ వ స్కూల్ల చిన్న బాల్ల పిల్ల లకి గెంతీ త్తరు తకువనే ఇ త్తరు నేచురల్స్ అయితే ఎక్కువ ఇత్తరు పన్నెండు పదమూడు వేలు ఇత్తరు నేను ఇప్పుడు అళ్ళు చెప్పాలంటే బాబును స్కూల్ల జాయిన్ చెత్తన్నా వానికి మాటలు రావు ఇప్పుడే ఎప్పుడు జాయిన్ చెపీ యాలి అనికి మాటలు వత్త యా ఇంకా మాట చిన్నోడే నా ఇంకా ఏడు
ఎందొ వాళ్ళ పాప ఆట అన్నం తింటలే ఆట అమే అన్నం తింటలే ఆట ఏం వింటలే ఆట ఆమె ఎడ్తండి ఆమె తో పాటు
బిడ్డ తింటలేదు చెత్తలేదొ ఉండలేదు దో ఇదే కథ ఎప్పుడు తింటలేదో తింటలేదో అ లోప్పల్కి పో తింటలేదో తింటలేదొ ఇదే కథ
హు
మైడం అల్ల రి
మ ఆమ్మ ప మనమ్మ పనికి పోతలేదు. వాడు డబ్బుల న్నీ నాకు ఇస్తండు. వాడు రేపు పొద్దున ఎన్ని ఒర్రుతాడో ఏమో
అదే అందుకే అమ్మెత్తలేదు నాకు కాడికి
తా బస్ ఎకినావా
ఇగా ఆ ఏత్తుకో అని ఎడుతాండు వాన్ని ఏతుకోవాలే
మానమ్మ పని పోతే వేరక్క అమ్మ పని పోతలేదు నేను ఎవరి తీసుకోవాలి అమ్మాయి తప్ప
ఆమో సైకో మొకం ది అవు పెద్ద సైకో ఆమె తోటెంది మనకు
అలా అనుకుంటే ఇగ నేను ఎట్లా ఉండాలే అన్ని నాక్ ఎంత ఉ నా నేను సంపాదించేది ఉంటే ఎవరు డబ్బులు తీసుకోపోయేదాన్ని గా
ఎప్పుడైనా లేడీస్ ఇండిపెండెంట్గా ఉండాలి బ్యాగ్ సర్దుధం ఇగో చిప్స్ కుసో తిన్ కుసో
ఆక్కను ఒకటి ఆలోచించు ఇంట్ల పని మొత్తం చేసి మళ్ళీ సంపాదించడంంటే చాలా కష్టం కదా నువ్వు ఒకవేళ ఒక జాబ్ ముందు నుంచో ఉంటే బాగు
ఉమ్
అదే అంటున్నా నేను ఆ త్తమ్మ తోటి నీ ముందు సెటిల్ అయ్యాక తర్వాత మంచిగా ఉంట తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు నాకు
హుమ్ ఎప్పుడైనా ఎవరైనా లేడీస్ ఇండిపెండెంట్ ట్గానే ఉండాలి డిపెండెంట్గా ఉంటే అన్ని మాటలు పడాల్సి వస్తది అందరితోటి
ను పడ్డావ్
హుమ్ హుం ఇసవ ఇయవ ఆగా మీ అమ్మ చాకు పెట్టి అన్నే లోపల పెడుతుంది నన్ను కొడిసేస్తానేమో బా అర్థం కాలే బావ రా
బాబు నేనా అనేది అంటున్నా మన బాబు నేనా
దంటంటే పక్కన అన్న నాకు ఇయ్యు అంటుంది
అదే జోగ్ జోగ్గా
హుమ్ వాని మీదా అన్ని గిన్ పెన్ను గీతలు గీసిండు
హ
ఏ మొత్తాం నోపే లేదు అది దుబ్బలా ఆడుతాంటే తిపో కాలు కడిగినా సార్ని అడిగితే ఒప్పుకుంటాడా అడుగు సార్ ఇది ఇట్లా సార్ ఇది మా బాబు అట్లయితే నేను డిజైన్ కాన్సల్ చేసుకుంటా సార్ అని చెప్పే హ
అలా అంటే వద్దంటే ఏం చేస్తావు ఒక్క
రిజైన్
అలా మరి శాలరీ పడ్డదా వన్ మంత్ ది అయినా కనీసం
ఒక వన్ మంత్ ది వడ్డది
అవునా ఎప్పుడే
ఒక వన్ మంత్ ది పడ్డది ఇంకా మిగిలింది పడలే పోవన్న జి ఏం జేయను నేను పోత సిక్స్ తర్టీ కీ నువ్ లీవ్ పెట్టుకొని రా ఎందుకు నాకు పని ఉంది
ఇ వాడి ఎప్పుడు అవుతాదో లేట్ అవుతుదా
తేజ్ అక్క ది జూసావా
మల్లయ్య ఓ మల్లయ్య
తేజక్కది పెద్ద వర్క్ ఏం ఉండదే
ఎందుకు వర్కు కుండదు వర్క్ మార్కేట్ లేకుంటే వట్టిగా కూసునూడేనా ఎప్పుడు పోయినవ్
ఒకసారి ఊకే ఆ ఒకసారి డబ్బులు ఇవ్వడానికి పోయినా ఇరవై వేలు ఇచ్చిందని చెప్పింది గా అయి తేజక్కకి ఇస్తే అత్తమ్మకు కొట్టింది
ఉ ఉ నీ ఓట్ల పైసలు ఏం చేసినవే
అమ్మ కె ఇచ్చిన
ఉ హ్ అమ్మేం చేసింది మరి
పెట్టింది బీరువాలా నిజంగానే దాష్ పేట్ ఫోన్ పే కొట్టిత్తా అన్నది నాకు ఏడు వేల ఐదు వందలు
ఉహ్ ఏడు వేల ఐదు వందల అన్నిచ్చినవా అమ్మ కె
ఉ
ఆ హ
అత్తమ్మ కీ ఇయ్యడానికి ఫోన్ పే కొడతాన్నదమ్మ
ఉ
సరే అని అనుకున్న ఇగా కొడ్తానన్నది
అత్తమ్మకు ఎందుకు
బంగారంకి దాష్ పెడతానం అన్నట్టు ఇగా
అత్తమ్మ అన్నదా
అత్తమ్మ అడగలే నేనేమ్ అత్తమ్మ కాడ దాచి పెడతాను అమ్మ దాచ పెట్టట్లేదుగా అప్పట్లాగా
ఉమ్
అదే అమ్మ కూడా అన్న ఇగ సరేలే అమే కాన్నే దాసి పెట్టుకో అన్నది సరే అని అనుకున్నా కానీ అమ్మ ఎంత ఒర్రుతాదో తర్వాత
గ్రోత్ ఎంతుంది రిపోర్ట్ పెట్టిలా సిక్స్ అయితాందిగా రజనీ రిపోర్ట్ వచ్చిందా సిక్స్ అయితంది ఇవాళ ఒక లోన్ ఒక రిన్ వల్ కదా అంతే కదా అదే చెంజ్ అయ్యిందా ఎమన్నా
హలో
ఆ చెల్లె హలో
అయి ఇంకా బయట వెళ్ళాలివా నువ్వు
బయటికి పోదామనింటే వీళ్ళు సిక్స్ థర్టీకి అ పోవను ఓ ఒక్క నిమిషం లైంలు ఉండు ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎంత లెవెన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్
అదంతా పక్కన పెట్టుగాను అక్క
చెప్పు అందరితోటి కలిసే పోతా ఇవాళ బావా వచ్చిండు కదా అని తొందర పోదామ అని అంటే సిక్స్ థర్టీకే పోమ్మను ఉన్న అ అ
నాది ఐడి ఉందో లేదో చూసుకోలేదు నేను ఇల్లా
అ
ఒక్క దీని వల్ల చార్జింగ్ తొందరగా ఒకతుంది అబ్సర్వ్ చేసినవా నువ్
ఓ ఇది టైం అయిపోయింది కదా ఎటు చూస్తానవె